హలో
ఆ వినిపిస్తుందా
విన్పిస్తాంది సౌండ్ వస్తుంద ఏమన్నా లేదు రాట్ల
ఉమ్ ఏం చేస్తున్నావ్ ఆ తిన్న
ఎం తిన్నవ్
ఆ ఇప్పుడా కుర్కురేలూ తిన్న
పొద్దు నుంచి అవేకద్ తింటున్నావ్
తిన్నా
నాలుగు స్లేమన్ననా ఇంక అన్నం ఏం తిన్నావ్ నెన్ కొంచ్మే కొంచం అన్నం తింటా
ఎందుక్ కొంచమే తిన్నవ్
ఇయ అప్పుడు తిన్ బుద్దుగాలే
ఇప్పుడు తిన్బుద్ధవుతుందా
లేదు
మ్
మ్ తినబుద్ అయినా కూడా ఇక్కడేమి లేవులే
ఇ అలా పిజ్జ తినేసి రావచ్చు కదా
నిక్ ఇప్పుడ్ పిజ్జా తినాలనుందా అసల్ నిక్ నాక్ త్ ఒప్కుంద ఫస్ట్
లేదు రాపిడోలో పోవచ్
ఉమ్ దాన్క్ బొక్క
స్కూటీలో ఎల్లచ్చు
ఏం మాట్లాడుతున్నావు
డ్రైవింగ్ రాదా ఏమి
మనక్ కాన్ఫిడెన్స్ అనేది లేదు
అ అది ముందే చెప్పుంటే ఇంత దూరం అ బండిన్ తీసుక్చుండన్ కదా
ఏం కాదులే ఇప్పుడు ఏమైంది నువ్వు పోతావు కదా పనికొచ్చింది కదా మీరు
రెండే రెం రోజులు
ఆ రెండు రోజులైన పోయినారు కదా
రెండు ఆటోకి వెళ్ళిపో ఉాము ఆ నుంచి ఇడికి తీసుకొచ్చి తీసుకని వె పోయడానికి పెట్రోల్ క వెయ్యియిన అవుతుది
ఏంగగలే
పోతు ఆ విష్ చేసే దాంట్లో అంత లెక్క లేకుండ పోతాంది అసలు
అంతే అమ్మాయిలు అమ్మాయిలు అంటేనే ఆలోచించి
వేస్ట్ ఖర్చులు
నిజంగా
అన్నిీ వేస్ట్ ఖర్చులె ఈరోజ్ తెల్సా డ్రైవర్ అనవసరంగా నా కాడ ముప్పై రూపాయలు కట్టించుకున్నాడు
నిజంగా ఏంది మరిపు షో మందే చూసినట్టు తెలుసా వేరే వాళ్ళ మరి చూడ్లేదు ఆధారు.
ఉమ్ మరి నాకు కోపం వచ్చింది ఎంది ఇక్కడ నుంచి అంత అంత దూరమే నేను ఫోన్ లో చూపిచ్చి వెళ్ళిపోయా అట్లాంటిది అక్కడ ఉన్న దానికి తల ఊపు తున్నాడు అంటు గ
మ్ షో అంత
ఎందుక్లె చోదు వీలుద చెప్పి వదిలేసా
పిల్లలూ కాలేజ్ పిల్లలు ఎట్లుంట అని కూడ ఆలోచించరు కొందరయితే
పది రూపాయకి పెద్ద
ఇది లాంగ్ అయితే తీసుకోవాలి చెక్కింగ్కు ఉంటారు అది ఉంటారు ఇది ఉంటారు మనమే ఏం చెకింగ్ చేస్తారు మరీ అయినా రోజు నువ్వు ఇంటికి పోయి వచ్చిన తర్వాత పెట్లేద బ్యాగ్
ఏమో గుర్తు లేదు
హు
ఉందనే అనుకుంటున్నా ఉమ్ ఏమ్ అయిపోయిందా
ఏంటిది ఈవీక్ రంగా ఫోర్ ఫోర్ డేస్
ఏమో వాళ్ళకే క్లారిటీ లేదు
వాళ్ళక్ క్లారిటీ ఉన్న లేకున్న మనం వెళ్ళిపోతాం కాదా మైన్ అయితే వెళ్ళిపోతాను
అప్పుడు మాట్లాడు సార్ తో రికార్డు అదేదో మనం ప్రింట్ తీయిించాలమ
ఆ అదే ఆయన ఎందో క్లారిటీ లేదు ఇప్పుడు మనం వినీష్ ఆ చి ఆసార్ దగ్గరికి వెళ్ళేసి సార్ ఇట్లా ఏంది మీరే ఇస్తారా అది మాన్యువల్ మీరే ఇస్తారా లేకపోతే ఎవరన్న ఇస్తార కనుక్కొని సర్టిఫికేట్ మాకు ఈ వీక్లో కావాలని చెప్పి మాట్లాడుకొని తీసేసుకుంటే మేలు రేపు అడుగుదామ్ పోయి మర్చిపోకుండా
ఇంక
మ్
మళ్ళ అయిపోతే మంచిం నెక్స్ట్ వీక్ అంతా నేను కూడా కావాల అడితే
ఆ
గమ్మ ఇంటికి వెళ్ళిపోతాం మాత్తం నైట్ ఫోన్ లో జాతరకు పలిచింది మా ఇంటికి వచ్చింది నేన్న
ఉమ్
జాతరకు రండి ఊరిపోదాలంది ఇంకా తర్వాత మా అమ్మ కూడా అడగండి వచ్చేయండి మళ్ళ ఎక్కడ అలా ఉంచుకోరు కదా అక్కడ అని
అదే ఉ ఉంచుకుని వాళ్ళు ఎందుకు ఉంచుకోరు మం ఫీజు కట్టాలి
ఆ డేటుమూడు వందలు ఇప్పుడు దాకా వున్నదే వేస్ట్ అండి
అదే బెష్ట అండి అదె
అంత వేస్ట్ వేస్ట్ ఇప్పుడు చూడు ఎగురు కుంటే వచ్చాము వాళ్ళిద్దరేం బాగా లవర్స్ డేస్ కాల్డ్రింగ్ చేస్తున్నారు వాళ్ళక ఏం ఖర్చు లేదు ఖర్చు మొత్తం మన ఇద్దరి కె ఆడా
అట్లా పెడతా తెలుసా వాడుత తండాలని కావాల అంటే డల్లుగా ఇో మనం అవాయిడ్ చేస్తున్నాం అన్నట్టు పెట్టింది ఆ పిల్ల మంచి కావడానికి బాగా చేసి
వారి దగ్గర ఎంత గుడ్ అవ్వాల అనుకుంటుందో అంత బ్యాట్ చేసి పడేస్తా ఎని ఆబద్ద్దాలు చెప్ చెప్పుకుంటే ఎగురుతా ఉంది ఆ పిల్ల పాస్ట్ గురించి చెప్పానంటే వాడే మధ్యలో వదిలి
ఎందుకులే మనకి ఒకరి పాస్ గురించి చెప్పడం ఇప్పించు నేను ఎట్లా ఫీల్ అవుతున్నా అట్ ఫ్యామిలీ కో బాధపడాల నువ్వు చెప్పలేదు అప్పుడు
కౌశిక్ నేను ఫ్రెండ్స్ గానే ఉన్నాము కౌశిక్కి తెలుసు తెలిస్తే అంటే మొత్తం స్టోరీ తెలీదు వాడి బర్త్ డే కి వాడి పేరు ఉంటుంది కదా అది తీసుకెళ్ళి వీడికి మెసేజ్ చేసింది హ్యాపీ బర్త్డే అని మళ్ళా డిలీట్ చేసేసింది
ఎయిట్కి మెసేజ్ చేసా
ఆ ఎయిట్ కి మెసేజ్ చేసాను అందుకే మొన్న నేను అప్పుకి రివేంజ్ తీర్చుకున్నా అప్పటికి మాట్లాడు ప్రేమ్నందన్ తెలుసా హాస్టల్లో అయ్యోష్
ఆ అట్టె సరిపోయింది ఇప్పుడు వాడిలాగ ఏంటి
వాడ్ జస్ట్ క్యాజువల్గ అన్నాడు ఇలా పెట్టింది అని వాడికి ఆల్రెడీ పేరు తెల్సు కాబట్టి ఓ తనే కదా అంటే అవును అన్నా
కాదు ఒకవేళ తెలియకపోయింటే
హైలైట్ ఏంటో చెప్పనా సుష్మితకి ఆ అబ్బాయి కన్నా పరిచయం ఉందిగా కానీ ఈ ఈ సిక్స్టీ కి నా అబ్బాయికి పరిచయం లేదు అసలు
ఉ
కాని ఆ విషయం అంటే ఇప్పుడు పరిచయం ఉన్నా బై మిస్టేక్ గా చేసింది అనుకోవచ్చు
ఉ అంటే ఇప్పుడు ఎవ ఎవరి ఎవరిది పెట్టింది మీ ఫ్రెండ్ మీరు ఫస్ట్ నుండి నువ్వు రాకే కడుత తు అతనికిక
అతనికి కాదు
ఆపాస్ట్ ఆహా ఎవరి గురించి పెట్టిందిట్లా
పాస్ట్ గురించి
ఒమ్
అది ఎత్తుకొని పోయి వచ్చి తను నాకు చెప్తే సరే అని మొన్న
ఇో మనం మనం చేసే తప్పు ఇదే తెలుసా
అంత చేసినందని తెలుసు కూడాడు మళ్ళా సిగ్ లేకుండా మాట్లాడేాడు అది బుద్ధి తక్కువ
ఉమ్ కాదు ఇప్పుడు అద ఏమన్నా
అయ్యో సారీ అంటే డే మొత్తం విస్ చేయలేదు ఏమనా అంే ఓ సారీ నే నీ కను కొన్ని వేరే వాళ్ళకి మెసేజ్ చేశాను నేను నీకు విషయం లేదానికి ఒక నేను నీకు చేశాను కానీ అది నేను వేరే వాళ్ళకి పెట్టేశాను బై మిస్టేక్ గా అని
మంచి పని చేసినాం అలా ఎందుకు అట్లా పోచ చెప్పాలి ఇప్పుడు మనం చేసే తప్పు అదే ఏదో మనం చెప్పుకుంటామా అప్పుడు తర్వాత చెప్పుకోవాలని ఉన్న ఉన్నప్పుడు మనం చెప్పుకుంటాం కద ఇప్పుడు మనకు వాళ్ళకి చెప్పాలని ఉంది అవుమనం షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకుంటాము
అదే వాడు లైట్ తీసుకున్నాడు కాబట్టి సరిపోయింది సీరియస్ గా అయి్య ఉంటే
నిజంగా అంటే పెద్ద త ఫీల్లాగా ఫీల్ అయిపోయి అట్లు ఉండే వాళ్ళు ఉంటే ఏంది ఒక బాగుని పోదా
నా మనిషిగాదా అపిల్లా నేను ఇం రోజళు ఊరికేనే నమ్మిన
ఇప్పు మరి ఇప్పుడు చెప్పట్లేద అయితే వాడికి దుబన్కి కి
నాకు పల్లె ఏటన్నా సావని వాళ్ళు
అంటే ఆ పిల్ల ఆ పిల్ల గురించి అప్పుల ఎవరితోరితో మాట్లాడుతుంది ఏంది అనిం
అవిఏమి తెలిదు వాడికి అస్సలు తెలీదు మళ్ళీ ఆపిల్కి ఒకరి మీద క్రష్ నినదివాళ్ళ ఇద్దరు కొ రోజులవర్స్య్యారని కొంతమంది చెప్పారు వాళ్ళని స్టోరీ ఉంటే అలా రూమ్ లో నేను ఇంటేనే ఉన్నా వాడ నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసి నేను మాట్లాడడం మానేశాను అని చెప్పింది వాడికి ఫీలింగ్స్ ఉన్నాయి ఏ పిల్లకి ఫీలింగ్స్ ఉన్నాయి ఇద్దరికి
నా కూడా అట్లే చెప్పినారు తెలుసా ఎప్పుడంటే గేట్ గెట్టు గెట్ అయిపోయినా మీ మేము నేను క్యాజువల్గా థర్టీ ఫోర్ని మళ్ళీ తీసేస్త కాావున్నానా మీ పార్ట్నర్ లే అది దాని అప్పుడుండి నీ అ పార్ట్నర్కు తెలుసా అని వ్వు తది క్రష్ అనిని అయింది నాకు ముందే తెలుసు వాళ నాకు ఫిఫ్టీ ఎయిట్కి సు
ఫిఫ్టీ ఏటికి నుకు రష్యా
ఆనాకు తెలుసు ఫస్ట్ే స్టార్టింగ్లోనే వాడేలే చెప్పింది నేను అడిగిందె చెప్పినాను ఇప్పుడు ఏం లేదు పోనునాకు అర్థమ అయిపోతుంది కద వాళ్ళు ఎట్లా మాట్లాడతారు మనకు అర్థమయి అదెకదమన తె ఎట్లు ఉంటారు కదఆ అండి అవునా నీక ఎట్లా తెలుసు అని అడిగితే వాడే చెప్న్నాడు అనింది ఆసరేలే సర్లే ఇప్పుడు అదేం లేదు ఇప్పుడు అట్లఏమి లెదు తనకి అని చెపిసిన
తో సిక్స్టీయా ఎప్పుడు
అప్పుడు నేను లోపల హాస్టల్లో లోపల హాస్టల్కి వచ్చున్న తింటా ఉన్నాం అనుకుంటా అప్పుడు అనింది ఆ
వడు దుబ్బడు చెప్పాడంటునా ఆ ఇలాగా ఫిఫ్టీ ఎయిట్ కి లెవెన్ క్రెష్
ఫిఫ్టీ అయితే స్టార్టింగ్లో మనకు గెట్ ఉన్నింది కదా టూ వన్ లో
ఓకె
గెట్ గెట్ చేసిన తర్వాత నేను అట్లా ఆడుకుంటా ఉన్నా వాళ్ళ అందరినీ అప్పుడు చెప్పింది
వాళ్ళు వాళ్ళ వాళ్ళు చూస్కోరు పక్కన వాళ్ళతో సంబంధం
పక్కన వాల్లతో సంబంధం ఆయన చాల మంది చాల ట్రై చేసి నార్లె
ఉమ్ ఇ పిల్లకి ఇస్తాను చూడు మామూల్గ ఈయను అసలు ఎంత చేసి నేను కాకపోతే రివెంజ్ తీసుకోలే
పిల్ల పైన రీవేంజ్ తీసుకోగానె ఆ పిల్ల గురించి అంటే చెప్పద్దు సెవెంటిన్ ఇంకె అంతే
అ చ్చి వార్తో ఎవరు మాట్లాడతారు
అంటే వాడికి నువ్వే కదా ఇందాకన్నవ్ అన్నీ చెప్పేస్తా అని అంటే ఎందుకు మన వల్ల ఒక బాండ్ పోయిందని రిగ్రెట్ ఫీల్ అదా ఆ పిల్ల ఇష్టం
అదే ఇప్పుడు ఆ పిల్ల పాజిటివ్ అయ్యాకి మనల్ని ఎందుకు బ్యాడ్ చేయడం అక్కడ
మనల్ని చేయకూడదు అది మాట్లాడుకో ఏదోటి మాట్లాడుకుండా ఉండాలి ఒకరి గురించి ఇప్పు ఇప్పుడు మేమ్ త్రీ ఇయర్స్ మనం ఉన్నాం కదా నేను ఏ రోజు పోయి ఆ పిల్ల ఇట్లా ఈ పిల్ల ఇట్లా ఆ పిల్ల నన్ ఐట్లా చేసింది ఇట్లా నన్న ఎట్లా చేసింది మీ నేను ఏ రోజు పోయి చెప్పుకో చెప్పలేదు ఒకరి గురించి కూడ మేము మాట్లాడు ఆ మేము ఏ రోజు కూడ వాడు ఒకవేళ చెప్పినా కూడ మనల్నే అంటారు వాళ్ళు స వీడైతే నన్నే అంటాడు ఫిఫ్టీ ఎయిట్ అయితే
ఈ పిల్ల మరీ దారుణంగా తయారయిందిలె చ్చి ఎంత చెత్తలాగ ఉందంటే ఆ పిల్ల
పోయి వాడికి చెప్తారు వాళు పోయి అందరుకి చెప్తారు వాళ్ళు ఇట్లా ఆ పిల్లని అవాయిడ్ చేస్తున్నారు అది ఇద్ద అని వచ్చురు
చెయ్యాలి ఇట్ల చేస్తేనే ఇంకా చేయబుద్ధి అవుతది అసలు
మరి నంగలా అన్నీ ఏమైంది అని అడుగుతుంది
నీ మొహం అప్పుడు నిను చూస్తుంటే చిరాకు వస్తుాంది అసలు
కాదు ఇప్పుడు ఎంత వెయిట్ ఎంత వెయిట్ చేయాలా అదే నేనైతేన నువ్వు నేను అయింటే ఈ పాటికి ఫోన్ చేసి ఎంతసేపు ఏం లేనప్పుడు పోద్దాం కదా అదిదని వి విసిగిచ్ విసిగిచ్చి పెట్టేవాళ్ళం వాళ్ళని సో ఇంటూ కూర్చుంది మనం అడగాలనే
అదే కదా
ఆ రోజు ఎన్నిసార్లు చెప్పిన ఒక మూడు నాలుగు సార్లు చెప్పింటా ఫోన్ చేయి ఫోన్ చేయి అని నాకు మండింది
చెయ్యదు అదే ఆ మవసరానికి అయితే చేస్తది
ఓకే నీకు చెప్పినా నువ్వు మోన్నా చేయి అంటే ఆ తర్వాత నువ్వు చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు చేసింది
ఉమ్
చ్చుంద అన్నీ వాళ్ళకే తెలుసు అన్నట్టు
అదే కదా